వాయిస్
ఇప్పుడైన ఎక్కువ వాట్సప్ లో కాల్ చేస్తాండే లిఫ్ట్ చేయట్లే అని చెప్పా
వట్స్ రాంగ్ విత్ రా అభి
నాకేం బాగుంది ఏవో అంటుండే ఎప్పుడు ఇందాక ఏం మాట్లాడుతున్నావు అంకుల్తో అంతగానం
ఒక్క నిమిషం ఆగు నేను డ్రెస్ చేంజ్ చేస్తాను ఒక నిమిషం
ఓకే
హలో
ఏమైందే
ఏం కాలే డ్రెస్ చేంజ్ చేసిన
అవునావే ఏం చేసినావ్ మరి ఇప్పుడు
ఆ నికన్నీ చెప్ప
ఆ
ఆ
చెప్పడంలో ఏము ఉంది ఇప్పుడు
ఊ హు హు ఎందుకు నీకెందుకు
సరే
జోక్ గా చెప్తున్నా మీ ఫేవరెట్ డ్రెస్
ఆ ఇది అంకుల్తో ఏం మాట్లాడుతున్నావు షాప్ లో అని అడుగుతున్నాను అంకుల్తో ఏం మాట్లాడవు షాప్ లో ఏదో మాట్లాడారూ
ఏ అతను తోలుకెళ్ళు
ఇన్సెల్
వాడు అడుగుతుండే ఎంత తీసుకున్నాడు అని
లాగ స
అ
ఇన్స
ఫార్టీ అని చెప్పిన మల్లె మోటియాన్ అది ఎందుకు ఇది ఎందుకు అంటే ఉంటుంటే ఎగ్గన్ నంటే ఆఅ ఆ ఆరారే
ఆ మనం గార వెజ్ చెద్దాం ఇప్పుడు వెజ్ మ్యాగీ ఎంత ఉంటది ఫిఫ్టీన్ రూపీస్ మ్యాగీ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నయా దాంట్లో
ఉన్నాయ్ క్యాప్సికమ్ ఆనియన్ ఉన్నాయ్
ఫైవ్ రూపీస్ వెజిటేబుల్స్ ట్వంటీ రూపీస్ యాడ్ అయ్యాయి
చెయ్యడానికి
మిన్సా మిల్కా చేనికి ఇప్పుడు కాదులే ‌
మడిచెప్
ఆ దానికైతే ఫిఫ్టీన్ రూపీస్ అయింది చేయడానికి కాస్ట్
సరే ఎక్కాల ఎసన్ అభి అంకులూ మొత్తం ఫుల్ అయ్యిందామ్మ విన్నవా పేపర్ పెట్టినా అదేడ పనిచేస్తాయా అంకుల్
అదే అదే చెప్ప మంచిగాని స్పైసీ ఉందా
మస్తుంది
వాహ నా కూడా తినబుద్ధి అయితుంది
అమల్
లే లేదు ఎట్లా పార్సల్ చేపిస్తా పార్సల్ చేస్తా పార్సల్ చేస్తా వాడిన్ని అ ముందుగాని ఇది ఏమో అంటుండే పక్కన్ ఏమో అంటుండే
ఇంగో ఎల్లుండి నీ ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి ఫిఫ్టీ రూపీస్ అది తీసుకో ఫిఫ్టీయా సిక్స్టీయా
వద్దు గానీ నిన్న ఆల్రెడీ తిన్నా కదా అ సేవ్ చేసుకుంట ఎక్కువ ఎక్కువ ఆడుతున్నాయి మధ్యన ఆ ఓక మ్యాగీ పాకెట్ మొత్తం న డాడీ కి చెప్ కద్దామ అనుకున్నా నేను డాడీ గ్యాప్ లో ఎంత అర్లీ వచ్చిందో తెలుసా ఈరోజు ఫైవ్ థర్టీ కి వచ్చేను డాడీ
ఉమ్మా ఈరోజు ఉంటే దొరికిపోతుండే
ఆ ఫైవ్ థర్టీకి వచ్చిండు
కో చెప్పలే మరి
ఎలా అంటే నా కొద్దిగా ఉండే జీవితం ఇది అక్క వచ్చాక మంచి క్లీన్ చేసింది ఇల్లు మళ్ళ ఇప్పుడ్ డర్టీ అయిపో తండ్రి మంత
మరి ఈ రోజు చెప్తే మొత్తం క్లీన్ చేస్తుండ కదనే
మనకి టైమ్ స్పెండ్ చేయానికే టైమ్ లేదు
మళ్లీ టెన్ డేస్ కి పోతావ్ ఏముందా బీట టెన్ డేస్ఆ
హాధార.
హ్
హ
ఏంటి షార్ట్స్ చూస్తునవ
లే ల్యాప్టాప్ లో పాటలు పెట్టి నీతో కాల్ మాట్లాడుతున తినుకుంటాను.
నాకు పాటలు వినిపిస్తుాంది.
వస్తాకి...
హసలు.
ఇదె తెలుగు పట్లేది
ఇది కాదే నా ఇది ఉంటుది కదా
ఓహో ఏమి ఏమన్
ఇది ఉంటది ఇది ఉంటది కదా ఇది ఉంటది కదా అన్న కదా తేడ నువ్వేమనుకునవ్ చెప్పు నువ్వు నిజం చెప్పు నువ్వే మనుకునవ్
ఎ బిర్ల వదుర సాంగ్ ఆపు అన్నట్టుంది
ఇంక నాకంటూ బూతులు మాట్లడకు. సరే ఆహ్ తోపు నువ్వే అంటవ్ ఇప్పుడైతే. అనుకుంటున్నావ.
ఆహ్ నికంటే ఎక్కువ ఏమ్ మాట్లాడను నేను నువ్వే అన్ని మాట్ క్య్లే మాట్ నువ్వే మాకు నేర్పిస్తున్నావ్.
నువ్వు నేర్చుకో ఇప్పడానికి. ఇరవై సంవత్సరాల నువ్. కదా.
ఆహ్
ఇరువై సంవ నేర్చుకో
ఫ్లేవర్ వస్తుంది.
మై గడ్ మండిస్. ట్రేంగ్ మీరు చెప్పమంటారు మండిక్రేవింగ్ అని. ఇప్పుడు ఎందుకు వచ్చాక తిందాము.
అన్ని పైసలు వస్తాయి.
ఆహ్ ఫస్ట్ రాని మనం ఇప్పుడే ఇట్లా ఊపుతే. ఎందుకంటే మనం చేసినవే నీ మెయిన్ అకౌంట్ లో అయితే మొత్తం తప్పే ఉంది కదా.
ఉమ్ ఇది మలయాళమా దర్శ్యనా
ఉమ్ మలయాళం.
ఒక మంచి కేరళ సాంగ్ చెప్పాలా నీకు.
జీవాంశమ ఇ నాలుగే ఎగి
లేేదు
జూ పీటర్ మరేత్ నా.
మజమల్ బాయ్స్ చూసినవా నువ్వు.
కళ్యాణి స్ ఆహ్ తెలుసా.
తెలుసుగా మళ్ళీ. మన్యుమల్ బాయ్స్ చూసినావా.
చూడలే
బాగుంటది చూడు. అరే ఇది చావా ఎట్లా చేయాలని నీకు చెప్తుం ఓపెనే కదా ఓపెన్ చేయి ఒకసారి టెలిగ్రామ్ ది చూద్దామని కాదు నీకు చెప్ అసలు ఏం చేయాలని చెప్పు నువ్వు ఫోన్ లో చేస్తున్నావ ల్యాప్ టాప్ లో చూసినావ అది చెప్పి ఫస్ట్ థింగ్
రత్తం
ల్యాప్ టాప్
హుమ్
ల్యాప్ టాప్ లో డౌన్లోడ్ చేసినావ నువ్వు ఇప్పుడు
అవును
ఓ మై గాడు ల్యాప్ టాప్ లో చేసినావ్ అంటే మరీ నువ్వు ఆడియో సెట్ టింగ్స్ లో పోయి ఆడియో చేంజ్ చేయాలి నాకు స్క్రీన్ షేర్ చేయు ఒకసారి దీని తర్వాత నీకు చూపిస్తా ఎందుకంటే నేను టెలిగ్రామ్ లో నే కావాలం అంటే నేను ఇ చాలా చాలా మూవీస్ పంపొచ్చు ఏం కావాలో అవి పంపుతా నేను ఆ ఎందుకొద్దు
నాకు ఇంట్రెస్ట్ ఉండదు మూవీస్ చూడాలి అది అని
మరి చావా చూడ్నికి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది
నువ్వు బాగుంది బాగుంది అన్నావ్ కదా చూద్దాం
ఓ క్రేజ్ ఉంటది మరి జై పార్వతి
ఏంది రిలేషన్ గురించా
హర్ మహ ఔరంగజీబ్ ద క్రూవెల్ మోస్ట్ క్రూవెల్ ముగలం
మొకం పలుగుతది హుమ్ నన్ను న్ నాకే చెప్తవ్ పక్క వాళ్ళకి చెప్పు పో మరి
అర్థం కాలే చంపపగుల్తదని ఎందుకన్నవే నిజంగా ఆడు మోస్ట్ క్రూయల్
ఏ ఏమన్నా చెప్పుకో అబ్బి ఏమన్నా చెప్పుకో ఏమన్నా చెప్పుకో ఏమన్నన్ నేను వాళ్ళ వంశం నుంచి వచ్చిననా లేకుంటే వాళ్ళు నాకు ఏమన్నా ఇచ్చారా నేను ఏమన్నా చేశానా ఏమన్నా చెప్పుకో పో
నువు ట్రిగర్ ఎందుకు అయినవే ఇప్పుడు దిన్ ఇంతగనం ఎందుకు ట్రిగ్గర్ అయితున్నావ్ నీకేమన్నా ఇప్పుడు నేను
మస్
కాలనీ కే అంటే ఇప్పుడు నేను నీతోనే మా
ఆ ఒకవేళ వేరే వాళ్లొచ్చి చెప్తే ఏం ఇట్లా అంటావ నువ్వు నాకు వే హేట్రేడ్ అది ఇది అనుకుంటా నువ్వు అస్సలు చెప్పవు నువ్వు అస్సలు చెప్పవు నాకు తెలుసు నాకే చెప్పే ఎక్కువ చెప్తవ్ ఆగు నేను స్కాన్ చేస్తున్నా
ఆ
ఆగు టెలిగ్రామ్ స్కాన్ చేస్తున్నా
టెలిగ్రామ్ స్కాన్ చేస్తున్నా ఆగు లేకుంటే కట్ చేయు టైం అయిపోయింది కాల్
సరే బై